హలో
హలో
వినిపిస్తుందండి
ఆ వినిపిూస్తుందిండి ఎలాగున్నారు
బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి ఊరికి నేను కూర్చున్నాను ఇప్పుడే ఉంటే మన పెన్న ఏమి ఉంటే రాసుకున్నాను అయిపోయింది అలా ఉట్నే ఉన్నా మీరు
నేను జస్ట్ ఇప్పుడే మా ఏరియాలో కాంచనా రీ రిలీజ్ ఉంటే మూవీకి వెళ్ళొచ్చా అండి
అవునా మరి ఏంటనే ఇది కొత్త ట్రెండ్ కదా ఎందుకో చూసిన సినిమాలే మళ్ళీ చూస్తారు
అంటే దానికంటూ ఒక టెన్ ఇయర్స్ అనుకుంటా టెన్ ఇయర్స్ ఏదో అది అయిపోయిన తర్వాత ఆ ఆ ఆ రీ రిలీజ్ చేస్తారు ఇంత ముందు ఒకసారి బాహుబలి ఎలా చేశారు ఇప్పుడు ఇది అవును మీకి మూవీస్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉందా అండి
ఆ లేదండి అంతగా ఏం లేదు స్టడీస్ మీద ఎక్కువ అప్పుడప్పుడు చూస్తానండి బోర్ కొట్టినప్పుడు
ఆయండి మాక్ మాకి మూవీస్ మీ చానా ఇంట్రెష్ ట్టండి అది అర్రర్ మూవీస్ అంటే చాలా ఇష్టము
హారర్ ఏ ఏ మూవీస్ చూస్ తరండి రీసెంట్ గేమైనా చూసారా
ఇప్పుడు కాంచనా చూసానే ఇంతక ముందు ఈషా అనే ఒక మూవీ వచ్చిందండి
అవునా అది నేను చూసానండి కానీ హాఫ్ హాఫ్ చూసానండి ఫుల్ చూడలేదు మూవీని
మేబీ భయపడింటారనుకుంటా
అవునండి చాలా కొంచెం స్టార్టింగ్ లోనే కొంచెం భై
ఆ స్కే స్కేరీగా ఉంది ఆ మూవీ గురించి మాట్లాడాలంటే నేను టియేటర్కెళ్ళాము మా ఫ్రెండ్స్ తో చానా భయమేసింది స్టార్టింగ్ లో ఆమె కల్ పుణ్యవతి అని ఒక క్యారెట్ ఉంటయండి దాంట్లో చానా స్కేరీగా ఉన్ టది ఆమె కళ్ళు ఆమ్
నేను చూసాను ఫస్ట్ స్టార్టింగ్ అంటే అంత గుర్తులేదు కాని ఆ దాంట్లో ఆ క్యారెక్టర్ ఉందా అండి పుణ్యవ తి అని
చాసా స్కావ్ క్యారెక్టర్ వల్ల మూవీ హైబ్ అయ్యింది కానీ లాష్ ట్లో వాడు ఫినిషింగ్ అయితే మయన్ కారెక్ అంటే ఆ మెయిన్ కారెక్టర్లే అది మొత్తం ఆమె చనిపోవడము ఆ వేరే అతనికి ఆ దెయ్యం లాపట్టడం మో అది ఇది అంతా బాగుందండి మూవీ కానీ లాస్ట్ ఫినిష ఫినిషింగ్ మంచి గీలేదు వాడు ఇంకా మేబి టూ ఉందనుకుంటా
అవునా అంటే నేను అయితే కొద్ది కొద్దిగా చూశానండి ఒక డాక్టర్ సైంటిస్ట్ అతను తను భార్యను చంపు ప్పేసి తను ఒక ఏమంటారు పూజలు చేసి అతని లాగా మారిపోవడం అని చూశానండి అది కొంచం అట్లా
ఒక నలుగురు ఫ్రెండ్స్ ఏమో కలిసి అతన్ని స్టడీ చేయాల అనుకుంటారు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు కొద్దిగా అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ బాగుందండి మూవీ అది దాంట్లో మైండ్ క్యారెక్టర్ నాకు నచ్చిన క్యారెక్టర్ నేను ఆ మూవీలో ఆ క్యారెక్టర్ భయపడినాను అంటే అది కల్పన అని ఒక లేడీ క్యారెక్టర్ అండి
అంటే అండి పుణ్యవతి అని చెప్ప చెప్పారండి మీరు అది
ఆ పుణ్యవతి క్యారెక్టరే
యా అంటే ఎలా అంటే ఆమె ఏమై చనిపోయి ఉంటుందండి
ఏదో వాళ్ళ హస్బెండ్ తో ఏదో మ్యారేజ్ క అనుకుంటా అండి వాళ్ళ కొడుకు ఆమె వాళ్ళ హస్బెండ్ మ్యారేజ్ పోతుంటే ఇప్పుడు చెప్పాను కదా ఇట్లా ఒక పర్సన్ నలుగురు
ఆహ ఓకే ఇప్పుడు కొంచెం అర్థమైంది అంటే ఆమె వాళ్ళ హస్బెండ్లుచ పిలుచుకొని బయటికి వెళ్తున్నప్పుడు తను నలుగురు ఫ్రెండ్స్ రీసెర్చ్ చేయడానికి వాళ్ళు ఇట్లా వస్తున్నప్పుడు రెండు యాక్సిడెంట్
ఆ యాక్సిడెంట్ జరిగి అది ఆ ఆ పుణ్య వాళ్ళు బైక్ లో వస్తున్నారు వీళ్ళ ఫ్రెండ్స్ నలుగురు కార్ లో వస్తుంటే కార్లు ఆ కార్ ఢీ కొట్టడంతో ఆమె డౌన్ లేకపోయి పడిపోవడము అది చూసిన వేరే భక్తి ప ఆమెమె కల్ కలు పెడితేనే అమె చనిపోయి ఆ ఆమె దయమయిి ఈతనికి పట్టడము
ఇలా ఇలాంటివి నమ్ముతారా అండి నిజంగానే జరుగుతాయా
ఇంతవరక అయితే నేను ఎప్పుడు ఫేస్ చేసిన లేదు నాకు ఎప్పుడు అది అందుకే కదా నేను హారర్ మూవీస్ ఆంటే ఎక్కువ ఇష్టపడతా అని చెప్పింది
అవునా అండి ఓకే ఇప్పుడు ఆ మూవీ లు ఆమె అతనికి వస్తుంది కదా అప్పుడు అతని లో నుంచి మర ఎప్పుడు వెళ్ళిపోతుంది ఏం జరిగింది ఆ తర్వాత
మీరు చెప్పారు కదా డాక్టర్లు సైంటిస్ట్ పూజలు అ
అవునండి
ఆ లాస్ట్గా ఆయనే సొల్యూషన్ ఇస్తాడు అంటే స్టార్టింగ్ లో చెప్పరు కానీ దాంట్లో ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ కూడా నలుగురు కార్ ఆడ బైక్ డ్యామే అంటే అడ ఇది అయినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ నలుగురు ఇప్పుడు చనిపోయింటారు
అవునా
చనిపోయింటారు ఫినిషింగ్ లో చెప్తారు ఇట్లా చనిపోయినారు మీరు కానీ ఆత్మల ఈడిడ తిరుగుతున్నారు అని చెప్పారు. వాళ్ళకి తెలియద మేము చనిపోలేదు అనుకుంటారు. కానీ ఆ మీరు చెప్పిన సైంటిస్ట్ డాక్టరు ఇట్లా వాళ్ళ భార్య చనిపోయినాడు. అన్ హా అతనే చెప్తాడు లాస్ట్ ఫైనల్లో వలా నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు ఒకరు ఒకరు ఒకోరు స్టేజ్ లో చనిపోతూ చనిపోతూ వస్తారు లాస్ట్ ఒక ఆమె మిగులుతంది అది పార్ట్ టూ ఉంది అనుకుంటా అండి ఆమె ఇంకా చనిపోదు పార్ట్ టూ ఉంది.
ఆ మీరు లాస్ట్ అంటే గుర్తొచ్చింది లాస్ట్ నేను కొంచెం చూసానండి ఎలా అంటే ఆమె ఉంటది. తను నమ్మదన్మా అన్మాట్ మేము వాళ్ళ తను చనిపోయిందటె తను నమ్మదు తననికి నిరూపించడానికి అని చెప్పేసి తనపా అండి కొంచెం డిస్ ర్బెన్స్ గా ఉంది అదే ఉమ్మ్ ఇట్ సైడ్ డు వాళ్ళ కర్మ కండేదో చేస్తుంటారు. ఇప్పుడు ఆ సైంటిస్ట్ అనే తోనే ఉన్నాడు కదా ఇప్పుడు అతను ఆ ఆమెను పిలుచుకొని అక్కడికి పిలుచుకొని దూరంగా చూపిస్తాడనమాట వాళ్ళ అమ్మ అ అమ్మాయి వాళ్ళమ్మ అతని తల తనకి ఏమంటారు. అహ్ పి పిన్న ప్రధానమో ఏదో చేస్తుంటది అది దు దూరం ను చూసి ఆమె చాలా బాధపడిపోతుంది ఆ తర్వాత ఆమె రిలీజ్ అయితుంది అంటే ఇలా జరిగింద ఓ ఏం ఏ ఎవరికైనా చనిపోయినక వాళ్ళకంటూ ఏమంటారు ఏదో స్వర్గం
ఆ ఆ ఆ అది ఎంత అదేమో ఉందో లేదు తెల్దు కానీ ఖురాన్ సంబంధించి అల్లా వాళ్ళు కూడా నమ్ముతారు. హిందుస్ గాని నమ్ముతారండి కొద్ది వరకు అది
అవునండి ఆ నేను కూడా కొన్ని వింటాటాను అప్పుడప్పుడు కానీ అది నిజమో కదా తెలియదు హారర్ మూవీస్ లో మాత్రం చాలా బలే భయంకరంగా భయపెటిస్ తరండి కానీ మళ్ళీ అది చూసాక ఒకసారి మరి ఆ మూవీలో ఆ చూసాము ఏం భయం లేదు అనిపిస్తది.
ఆ అండి బాగుంటది కానీ అది అరర్ మూవీస్ లో నేను రీసెంట్గా థియేటర్కి వెళ్ళి ఏం గమనించినా అంటే ఆ ఈషా మూవీ పరంగా మాట్లాడుకుంటే ఆ సౌండ్స్ వల్ల హైబ్ ఐంది సౌండ్స్ పుణ్యవతి క్యారెక్టర్ వల్ల హైపోయింది మూవీ లాస్ట్ లో కానీ నాకి ఎందుకో అంత అనిపలేదు మూవీ ఫస్ట్ స్టార్టింగ్లో ఏమో ఫుల్ హైపుంది కానీ లాస్ట్లోకి వచ్చే కళ్ళ డౌన్ అయిపోయింది
అవు కాంచనా మూవీ కూడా అంతే కదండి అదేదో బట్టలు ఆరేసినప్పుడు ఆమె చున్ని వెళ్లి సైడ్ పడిపోయినప్పుడు ఆమె తీసుకొనిచి ఇంట్లోకేసుకున్నాక ఏదో స్టెప్స్ ఎక్కుంటోచ్చి ఏదో కొంచెం భయం అనిపిస్తు ఉదండి
ఆ స్టేడియం అది స్టార్ట్ కావడమే ఆ చున్నీతో అక్కడ పడిపోయి
ఉ అది కాంచన టు కాంచనా వన్ లో వచ్చేసి ఏదో ఏమంటారు పాప ఇట్లా పోతుంటే ఆ పక్క సైడ్ చూడకు అని చెప్పి వాళ్ళ మమ్మీ
ఆ తిట్టడము మరి రాగవా క్యారెక్టర్ లో అది ఆ స్టెమ్స్ కికెట్ ఆడే స్టెమ్స్ చు రమ్మే మీద దింపడము దానికి బ్లడ్ కావడం డము
అవునండి అది అప్పుడైతే నాకు ఏమనిపిస్తుందింటే అండి ఇంట్లో మనం తినేసాక బయటికి వెళ్తా తం కదా చెయ్య హ్యాండ్ వాష్ చేసుకోవడానీకి అప్పుడు నాక్ ఆ సీన్ అనేది అంటే ఆ సినిమా చూసినాంక ఓ కొన్ని డేస్ అట్లే అనిపిస్తుంది నై ఎనకల వస్తుందేమో
నేను కూడా ఆ సింకు క్యారెక్టర్ అది హ్యాండ్ వాష్ చేసుకునేప్పుడు అది ఏంట్రుకలు లోపలికి రావడము
అవునండి చానా భయంకరంగా అనిపిస్తుంది నేను తిగిన ఓ అదే నాయనకలు వస్తుందేమో టెఎట్లా వస్తాంది ఏమో అనె ఫీల్ అవ్వడం భయపడ్డం
ఓకే అదంతా ఏం కాదండి జస్ట్ అంతే హర్రర్ మూవీస్ అనేది జస్ట్ అంతే అండి
నా మూవీస్ బాగా తీస్తారండి హారర్ మూవీస్ చాలా ఉండలి గంగా గంగా సినిమా కుడన్ దేజ్ చూడండి ఆ పెట్టలోకి ఒకామ్ బాడీని తీసుకొని వెళ్ళినప్పుడు అవునండి అది చాలా భయంకరంగా అనిపిచ్చిందండి ఆమె షూట్ చేస్తుంటుంది ఆత్మ వచ్చినప్పుడు ఆత్మని షూట్ చేయడాన్ కి వెళ్ళినప్పుడు అది సడన్ గా ఫేస్ మీదకి వచ్చేస్తుది
ఆ వెంటుకలు లెయ్యడము ఇంకా అది తాలిబొట్టు ఆపిస్ ట్ల్ ఆ నట్లు లూజ్ అయ్యి అది ఓపెన్ కావ డము
మూవీస్ పరంగా ఈ హారర్ మూవీస్ కొన్ని తీసుకుంటే ఏమనిపిస్తుందంటే కొన్ని ఏమంటారు మోరల్స్ ఉన్నాయండి అంటే ఒక ఆత్మ అయినాక తన దానికంటూ ఒక విమోచ్ న ఉంటుది దానికంటూ కొంచం రిలీజ్ అయ్యి ఆ వెళ్ళాలి అది పైకి వెళ్ ళ్ళాలి ఇక్కడే కోరికలు తీరకుండా ఇది ఎక్కడికి వెళ్ళదు అనేసి
ఆ ఆ అండి ఎదన్నా మన ఏరియాస్ ట్లో గాని అది మే బి మీ ఏరియస్ లో గాని చూసిండరు ఎదన్నా ఒక చాన్ అది అంటే ఒక యంగ్ అ అక ఒక ఏజ్ సర్టెన్ ఏజ్ ముసిలివాళ్ళు కాకోకుండా ముఫై గాని ఒక ఇరవై ఐదు గాని అలాంటి అట్ డవాఘళ్ళు గాని చనిపోతే గిన వాళ్ళు అంటే ఏదైనా ఆ అంటే ఏదైనా కొన్ని తీరక చనిపోతే లేఅంటే ఆత్మహత్య చేసుకోవడం అట్లా చనిపోతే ఆడే ఊరికైనా పట్టడం సరౌండింగ్స్ లో ఏమైనా గమనిచ్చారా అండి అట్లాంటివి
ఉహు విన్నానండి వింటా అంటాను అప్పుడప్పుడు సరే అది ఎంత మాత్రం నిజమో తెలీదండి నేను కూడా అంటే విన్నాను ఏమంటారు ఆర్ మలునిన్ వదిలించడానికి ఏదో ప్లేసెస్ పిల్చుకొని పోవడం
ఆ అండి అ
అదంతా విన్నానండి
ఆ అది రీసెంట్ గా చూసా అండి కానీ అది ఎంత మట్టుకు నిజం అండి నాకైతే తెలియదు
నేను కూడా అంతే అండి చూశాన్ కానీ మాకి తెలియదండి అంతగా వినలేదు కానీ ఆ ఏమంటారు ఆ మూవీస్ లో మూవీస్ లో ఏమంటారు ఇప్పుడు కొన్ని మంచి అంటే చూడగానే కొన్ని అనిపిస్తాయండి బాగుంది ఇది దీంట్లోంచి ఇది మనం ఇది తీసు కోవచ్చు మనము మన లైఫ్ లోకి ఈ ఈ కొటేషన్ ని తీసు కోచ్ అనిపిస్తాది కొన్ని అలా అనిపించవ్ జస్ట్ తీసారంటే
ఏదో ఫార్మాల్టి కోసం మార్చి మహేష్ బాబ్ మూవీ అనుకుంటా అది ఆ రైట్ గురించిది తీసాడు అది కాని బాగుందండి మూవీ
అవునండి చాలా బాగుంది నేన్ కూడా చూశాను
ఉమ్ ఇది రీసెంట్గా కురుక్షేత్ర అని ఒకటి మహాభారతం అనుకుంటా వెబ్ సిరీస్ వచ్చాయండి దాంట్లో నాకు మైన్ క్యారెక్టర్ కృష్ణుడే కానీ దాంట్లో నాకు నచ్చిన క్యారెక్టర్ అయితే అభిమన్యుడు అని ఒక నైన్టీన్ ఇయర్స్ కాదు ఒక సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ ఉంటాయి పిల క్యారెక్టర్కి బలే ఉందండి మువీ ముూవీ అయితే హైబు
మీరు చెప్పారు కదండి ఫస్ట్ అయితే నేను ఇది చూసేస్తాను ఈషా ఈ రోజు
మ్మ్ బాగుందండి చూడండి
ట్రై చేస్తానండి
ఆ అండి
ఇంకేంటండి తిన్నారా బోన్ చేశార
ఆ అయిపోయిందండి మీరు
లేదండి తినాలి వెళ్ళాలి తినేసి వస్తానండి ఇంకా
ఉ సరే అండి మరి
సరే అండి థ్యాంక్ యూ అండి మీ మూవీస్ గురించి ఇలా ఏంటి అని చెప్పినందుకు
ఓకే సేమ్ టూ యూ అండి అ